ఊ
ఆ చెప్పు రా హా వినిపిస్తుందా ఏమున్నదిలే ఇగ ఏం లేదు ఇగ అంతా రొటీన్ లైఫ్ ఇగ కాకుంటే ఇది ఏందో ఇది ఇది మామూలుగా యాప్ అయినా కూడా నేను చెప్పేటివన్నీ నిజాలే
హిహిహిహ్
అట్లా అనిపిచ్చింది అంతే ఇగ మాట్లాడేది అంటే నువ్వు మంచిగ మాట్లాడుతున్నావు కాబటి నాకు అట్లా చెప్పాలి అనిపి చింది అంతే అంటే ఎవ్వరితోను అంతగానం పంచుకోను ఎందుకంటే నేను ఇక్కడ కూడా నేను బయటికెళ్ళి ఎవలితో మాట్లాడను ఎవ్వరి
ఇవ్వరు వెళ్తారు అక్క ఇవ్వరు వెళ్ళరు వెళ్ళిన సరే హాయ్ బై లా కడికే ఉంటాయి ఫ్యామిలీ షేరింగ్ ఎవరు చేకుంటారు అక్క వన్స్ వనుసు వాళ్ళని చేసుకుంటే కున్నాం అనుకో వాళ్ళకి మనం తక్కువగా చూస్తారు మనల్ని వాళ్ళు
మళ్ళా అదే కాల్సి సిచువేషన్ వచ్చినప్పుడు మళ్ళా ఇగా అంటారుగా అమ్మో ఇట్లా అన్నది అట్లా అన్నది ఆ అంటది కదా
నీదే నీకే సక్కగా లేదు సరిగ్గా లేదు అని అంట
మీరంతే అంటది ఇగా. మనం ఏం చెప్పడానికినికి ఉండదు. హ్ ఏది చెప్పడానికి ఉండదు మళ్ళీ ఇగా, మళ్ళా వాళ్ళది వినటానికి కూడా ఉండదు.
ఉ
అట్లుంటది ఇగా.
సరే మనమే హార్డ్ వర్క్ చేసుకున్నా సరే హ్యాపీగా ఉన్నట్టు మనం ఉండాలి అంతే.
ఇగా ఎం చేత్తం మరి అట్లనే ఇప్పుడు ఉండేటోళ్ళు చాలా మంది అట్లనే ఉన్నరు. అంటే ఊర్లల్ల ఉన్నరు. ఇట్లా బయట సిటీలో ఉండే వాళ్ళు ఎవరు ఉన్నరమ్మా అట్లా ఎవరు మా మాటినకుండా వాళ్ళ బతుకు వాళ్ళు హాయిగా బతు
అంతే మరి ఎవరు ఉంటారు ఇప్పుడు ఎవ్వరు ఉండరు. మా నానమ్మకి సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉంటాయి.
హ
కుంటది తెలుసా మమ్మీ వాళ్ళని
హ్మ్
రీసెంట్ గా వన్ మంత్ బ్యాకే చనిపోయింది.
ఆ
స్టిల్ అప్ టు డెత్ వరకు ఆడుకుందాలని.
అంతే మరి.
హ్
ముసళోళ్ళు అట్టనే చేత్తరు.
హ్
ఇప్పుడు మా అమ్మ కూడా అంతే తెలుసా. మా అమ్మ వాళ్ళు ఇప్పుడు ఆరు మంది మా బాపు వాళ్ళు. ఇప్పుడు మొత్తం ఆయన కూడా మా అమ్మ ఇప్పుడు మా అమ్మ ఇప్పుడు మా నాన్న మా అమ్మ మా నాన్నొక్కడు హ్యాండీక్యాప్ అని చెప్పినా కదా ఇప్పుడు మిగతా ంతా వాళ్ళంతా వాళ్ళ అక్క చెల్లెలు అన్న తమ్ములు మొత్తం ఆరుగురు ఆళ్ళందరు మంచిగా ఉంటరు మస్తు రిచ్చి కూడా వాళ్ళు.
హ్మ్
మొత్తం హైదరాబాద్ లనే ఉంటరు.
హ్
ఒక్కరు కూడా ఇడ ఉండేటోళ్ళు ఒక బాపు ఒక్కడే అందరికంటే పేదాయనా అన్నమాట ఇగా నిజంచెప్పా లంటే ఇగా అందుకనే ఇగా ఎంతైనా పేదోలమ్మె మాట్లాడరే ఇగా ఎందుకంటే మాకు డబ్బు
ఆ డబ్బు లేకపోతే మాట్లాడరా.
అంతే మరి అట్లనే ఉంటది. ఈ కాలంలా ఎట్లుండే ఈ కాలం వాళ్ళు ఏం కాదు. లే వాళ్ళు వెనకటోళ్ళు అయినా కూడా బాపుకి అయి ఇప్పుడు ఎంతైనా కూడా బాపుకి యాభైఐదు సంవత్సరాలు అట్లుంట టే ఇగ ఎంతైనా ఎనకట అన్నట్టేగా.
అంతే
ఆ ఎనకటి వాళ్ళు మస్తు తెలువులు ఉంటయి వాళ్ళకి ఇంకెక్కువ. అట్లా వాళ్ళు ఎంతయినా రిచ్చి కాబట్టి మాతోని మాట్లాడరు ఎక్కువగా.
అయి ఈరోజు ఉంటయి, రేపు పోతయి.
అర్ధం కావట్లేవు కదా అయ్యా.
పోయినప్పుడు మన కాళ్ళ దగ్గరికి ఆళ్ళే వస్తరు.
అయినా వాళ్ళు వచ్చినా రాకున్నా మనకేంది మనమైతే వాళ్ళ దగ్గర చేయి చాపి అడు కోవడం లేదుగా అట్లనే అనుకుం టం ఎందుకమ్మా నీకు ఇవన్నీ అవసరం లేదు అట్లా పట్టించుకోని తలకాయ్ కరాబ్ చేసు వాళ్ళ బతుకు వాళ్ళదే మన బతుకు మనదే మనకేం పెట్టట్లేదుగా వాళ్ళు వచ్చి
ఆ
అంతేగ మరి ఏమో అట్లేనే ఉంటారు ఇప్పుడు ఉండేటొల్లు సమాజమం లో మస్తు పని చేయించుకున్నది తెలుసా మరి మా నాన్నమ్మ మా అమ్మ తొ
మా నానమ్మ కూడా మాతోనే ఎక్కువ ఉండేది
మ్మ్ పూల్ పని చేయించుకోని ఆఖరికి తినడానికి తిండి కూడా ఉండకపోయేది మా అమ్మకి అట్టుండేది
మరి వీళ్ళు ఇట్లా బాగలేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా
ఆహ అట్లెం ఉండదు అంటే మేమ అంతా కలిసే ఉండేదన్నమాట ఉమ్మడి కుటుంబం అట్ అట్లున్నప్పుడు అందరికి పని చేసి పెట్టేది మా అమ్మ పని చేసి అందరికి కీ అన్ని చేసి పెట్టేది ఆఖరికి వచ్చెసరికి మా అమ్మ తినడానికి తిండి కూడా ఉండకపోయేది మరి ఇంకెట్లా చే తాళం ఏసుకునేది రూమ్ కి
వామ్మో
ఆ ఏమి ఇయ్యకుండా అట్ట సాధించుకు తిన్నది మరి ఆఖరికి వచ్చేసరికి మా నాయనమ్మ మళ్ళీ మా దగ్గరే తిన్నది మా తాతయ్య చనిపోయినాక మా తాత ఆ అఖరికి వచ్చెసరికీ మా నాయనమ్మ కీ ఎవళు పెడతానికి ఎవళు ముందుకు రాలే
ఎవ్వరు రారు ఆ డబ్ మనీ ఉన్నాళ్ళు ఎవ్వరు రారులే
మ్మ్ మరెం ఏం చేసింది మరి మా అమ్మ దగ్గరనే ఉన్నది మరి మా అమ్మ ఏమ్ అనుకోలే పాపం మా అమ్మ లే అక్కనే ఆమె అనుకుంది అవును
మా మమ్మీ కూడా వచ్చిన్న నువ్వు వచ్చినప్పటి నుంచి మా మమ్మీ కూడా నీ లెక్క నే ఒక్క రోజు కూర్చోబెట్టుకని తిన్నది ఒక్క రోజు కూడా లేదు మమ్మీనే లాస్ట్ అన్నమాట అంటే ఇంకా ఇద్దరు పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు
మ్మ్
వంటలు వచ్చేవి కాదంట
మ్మ్
పైన పైన వర్క్స్ చేసేటోళ్ళు అంటా అప్పుడు మొత్తం నానమ్మ చేసేదంట వంటకాడికి మమ్మీ వచ్చిన తర్వాత మమ్మీకి వంటలు వచ్చాయంట పెళ్లి కన్న ముందే
ఆ
మమ్మీ వచ్చిన తర్వాత నుంచి మా మమ్మీ వచ్చినా ఒక త్రీ డేస్ కే డివైడ్ అయిపొయారటా త్రీ డేస్ కే
ఆ
మమ్మీకి ఏం తెలిసు పాపం త్రీ డేస్కే అయిపోయిరంటా అప్పటి నుంచి మమ్మీ గా మా మమ్మీ మస్త్ అంటాది ఏమేం చేసలేవు మిము ఇంత పని చేస్తున్నా ఇంకో వంటే
మరి అంతే కదా కోపం ఎట్లా యి మరి ఆమెన్నా ఇప్పుడు మరి నాకు ఏం చేసి పెట్టినావ్ వాళ్ళందరినీ సాకినావ్ నన్ను ఎన్ని రోజులు ఉంచుకున్నవ్ నీ దగ్గర
ఇవెన్గా మమ్మల్ని కూడా జస్ట్ పైకి ఒకటి ఎత్తుకునేదంట ఏ వాష్రూమ్ గానీ ఇట్లా వచ్చిందాన అంటే ఆ వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా సరే వాళ్ళనే పిలిచేదాట వాళ్ళే వచ్చి చేయాలటా కూర్చునే దగ్గర జస్ట్ కూర్చునే సిట్టింగ్ వరుకు ఒక్కటే పట్టుకోని కూర్చోమంటే ఇంగా పట్టుకొని కూర్చున్నాదంటా ఈ విధంగా చిన్నపిల్లలంగా ఒకప్పుడు వాష్రూమ్స్ వచ్చినప్పుడు కూడా అసలు చూసుకునేది కాదంట
ఇక అంతే పట్టుకుని అంటే పట్టుకున్నా ఏం మిగిలినయ్ నాకు పనులు ఉంటేవాళ్ళే చేసు
నువ్వు మా పిల్లల్ని ఎత్తుకున్నావా నువ్వ్ ఏం చేసినావు మా కోసం నేను మికి హ్మ్ గేస్తున్నా జుడు అని అంటది మమ్మి
హ్మ్ హు అయ్యో మరిఎమ్
ఆ అంటది పుణ్యం వస్తదమ్మా మీకండి ఏం పుణ్యమమ్మ నువ్వేం చేసినావ్ నీకు కూడా వచ్చేది కదా నువ్వు చేస్తే ఇంతకాలం నీకు ఉండేది కాదు కదా ఇప్పుడు అని అనేది మా మమ్మీ
హ్మ్ మరంతే
అంటుండే చేస్తుండే లే పాపం మమ్మీనే ఎక్కువ చేసింది అందరికన్నా
ఇగ అంతే ఇగ ఎవరిని పట్టించుకున్నారు వాళ్ళే చేత్తనంటారు కదా అగో అదే
అంటే వాళ్ళు అన్ పల్లెటూరు కదా అక్క మా మా ఊర్లోనే ఉండేది చిన్నప్పుడు నుంచి మా ఊర్లోనే ఉన్నది కాబట్టి మా ఊర్లోనే ఎక్కువ ఉండాల అనిపిచేది ఆమెకు ఆల్ సిటీలో కి షిఫ్ట్ అయ్యిరు కాబట్టి ఎల్లాలనిపిచదు
ఇగమా ఇప్పుడు మా వీళ్ళు గుడా అంతే మా బాబాయ్ వాళ్ళు ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరు మొత్తం ఆ లోన్ హౌస్లు మొత్తం ఇగ అక్కడనే హైదరాబాద్ లోనే ఇగ వాళ్లు అందరూ అక్కడనే ఉండేది ఈమె పోవాలన్నా ఆడబోయినా ఒక రెండు రోజులు ఉండేది ఈమెకా వాతావరణం సెట్గాక ఊర్లల్లా ఉండే వాళ్ళకి సిటీ ల ఎట్లుండ బుద్ధి అయితది ఉండట్లేరు కూడా ఫ స్టు ఈడుండేది ఎప్పటికి ఇక పోనీలే ఏమైతంది తి అన్నట్టు మా అమ్మ మంచి
తినేది ఎంత గింత ఉంటది తిపెడితే అయి కొద్దిగా అనిపిస్ హ్మ్ మనం తినేది వద్దులే గింత పెడితే అయిపోద్ది కదా అనిపిస్తది
ఇగ అదే ఇగ ఎంత తిట్టినా ఎంత చేసినా మళ్ళా మంచిగా మాట్లాడుతాది అందుకనే ఇగ
హ్మ్ ఎంతేనా మనోళ్ళే అనిపిస్తాది లాస్ట్ కి
హ్మ్ అదే
మ అమ్ చనిపోయిందని మమ్మీ గుడా మస్తు ఏడ్చింది మా మమ్మీ ఆ
మరి అంతే కదా హ్మ్ అంటే ఏమన్నా మి నాన్నకి ప్రాబ్లమ్ వచ్చి చనిపోయిందా సడన్‌గా చని
ఆ ఎయిటీ ఎయిటీ ఇయర్స్ ఉన్నాయ్ హెల్త్ ప్రాబ్లమ్ వ చ్చింది పడ్డదిగా మంచానికి
ఇగ అవును ఏనబ్బే ఎనిమిది సంవత్సరాలు అంటే ఇగ అంతే కదా
హ్మ్ మంచానికి పడ్డది
నిన్న ఏమైంది తెలుసా నిన్న నిహారిక అని చెప్పినా కదా
హ్మ్
నిన్న మాట్లాడినా
ఆ
అయితే ఆమెకి మాట్లాడుతంటే వాళ్ళ నాన్న చనిపోయిండట అయితే వాళ్ళ నాన్న చనిపోయిండు అక్క మా నాన్న చనిపోయిండు అక్క ఫోర్ ఇయర్స్ అయితంది నాకు ఇగ నానా ఈ నాన్న సాంగ్ పెట్టుకున్నావు అననీ అన్న ఆమెకి నాన్న సాంగ్ పెట్టుకుంది సెల్ల్‌ల అయితే బలేగా నాన్న సాంగ్ పెట్టుకున్నావు కదా అంటే అక్క మ నాన్న చనిపోయిండు అక్క నాలుగు సంవత్సరాలు అయితంది ఇక నాకు ఊకే నాన్న మీదనే ధ్యాస ఎందుకంటే నే నాన్న కూతురిని అంటంది ఇగ ఒక్కొక్కరిదే నాకు అట్లా అనిపిచింది అబ్బా నేనే ఇంతగాన్నా బాధపడతా అరే ఎవ్వరైనా అంతేలే అనుకున్నాను ఇక
అందరు అంత మీ
చక్క కుక్కర్ బాగా నాకు అట్లా అనిపించింది పాప నిన్ను అట్లా అనేసరికి ఆమె
నాన్న కూతురి నక్క నాన్న నన్ను మంచి చూసుకునేది కానీ నాన్నకు అట్లా అయిపోయింది అ ఇహ మ్ అదే అనిపిచ్చింది. అబ్బో ఒక్కొక్కల్ది ఒక్కో బా ద.
ఎవ్వరు హ్యాపీగా ఉండనోళ్ళు ఎవ్వరు ఉండరు.
నిజంగా కూడ. డబ్బు ఉన్న వాళ్ళు అట్లనెను, డబ్బు లేని వాళ్ళు అట్లేనే. ఇంకా నాకు తెలిసి అయితె డబ్బు లేని వాళ్లే అసల్ ఏ బాధ లేకున్ తున్నారు అనిపిత్తదిగ. ఇగ వాళ్ళకి ఆరోగ్య పరంగా అంటే ఏమోగా నీ అసలు, ఎంత డబ్బునోళ్ళయినా కూడ ఏమున్నది అసలు?
ఎవరికైనా ఉంటాయి బాదలు.
అవును నిజంగా ఎంత డబ్బులున్న చుడు ఆఖరికి చూసినావ, అంబాని కొడుకు.
హా
అంబానీ కొడుకి ఎన్ని డబ్బులున్నాయి వాడికి, అన్ని కా కుంటే వాడ ఇం కొడుకుకి ఎన్ని, ఇంగన్ డాక్టర్ గా చూసినావ, వాడికి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్
మ్ అట్లున్నోళ్ళకి ఇట్లా ఉంటే, ఇట్లున్నోళ్ళకి అలా ఉంటాయి.
అవును.
చాల ఫేస్ చెయ్యాల్సిందే ఏదైనా సరె. ఇప్పుడు లైఫ్ అనేదే ఫేస్ ప్రతి ఒక్కరి ఫేస్ చేస్ కుంటనే, ఎళ్తనే అయిపోద్ది లైఫ్.
హ సరే లేరా మరి.
మ్ సరే అక్క. అక్క నాకు నంబర్ పెట్టు వాట్సాప్ నెంబర్కి.
ఆ సరె.